హలో ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తు స్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఈ రోజు అలా బయటకు వెళ్ళాలి
ఆ ఎందుకండి ఉగాది షాపింగ్ ఆ
ఆ అవును
నా అన్నట్టు మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారండి అన్నట్టుగా బట్టలు అంటే జూడియోనా ట్రెండ్సా అలాగ ఎక్కడండి
అంటే ఈరోజు ఫస్ట్ జోడియాలో చూస్ చూద్దాం అనుకున్నాము ఆ తర్వాత ఆ ఎక్కడికైనా అలా మాల్ కు వెళ్లి
అవునా అండి ఓకే అంటే నేను ఉగాది షాపింగ్ చేయాలండి ధర్మవరం కి వెళ్దాం అనుకున్నా అన్నట్టుగా పట్టుచీర కోసం అక్కడ ఆఫర్స్ ఉన్నాయంట
అవునా
అవునండి మీకు తెలీదా
మీకెలా తెలుసా ఆఫర్స్ ఉన్నాయని ఎక్కడ
అంటే మా ఫ్రెండ్స్ చెప్పారండి కొందరు
అంటే మీరు ఉగాదికి చీరు కొంటున్నారా డ్రెస్ కాదా
ఆ లేదండి
ఆ ఇదినా ఒకటి ఫ్యాబ్రిక్ క్లాత్ లాగా మంచిగా చిన్నగా ఉన్న డిజైన్ తో ఒక చున్నీ అలా అ మంచిగా ఒక హాఫ్ సారీ సెట్ తీసుకోవాలప్ప
అవునండి మనకు ధర్మవరం లో లంగ నీళ్లు కూడా దొరుకుతాయిడి మంచి ఫ్యాబ్రిక్ లో
అవునా
అవును మరి కన్ ట్రై చేసారా
మేము ఎప్పుడు ఆ మేము అప్పుడు పెళ్ళే వాళ్ళం ధర్మవరంకి చీరలకి
అవునాండి ఓ అవునా అయితే మీకు తెలియాల్సిందే అక్కడ లంగమ నెలకొని ఉండే వాళ్ళు ఉండే ఇ అనమాట
మ ఎప్పుడు అంత షాపింగ్ చేసి అంత బయటికి వెళ్ళలేదు
అవునండి ఆహా
బ్యాంక్
అవునవును ఊ ఇంకేంటండి విశేషాలు ఈ అబ్బాయి ఇంట్లో అయి తే హాలిడేస్ వచ్చాయండి ఉగాదికి పిల్లలు ఫోన్ పట్టుకుంటే వదల ట్లేదు ఈ కాలం పిల్లలు ఏంటో నాకు అర్థం కావట్లేదండి చదవడం తక్కువ ఫోన్లేక్ ఆ అన్నం తింటే ఫోన్ కావాలంటారు చదువుకో అంటే ఫోన్ కావాలంటారు అప్పుడు కాలంలో అవునండి అప్పుడు కాలంలో హు చెట్లు కింద ఆడుకునే వాళ్ళం ఎంచక్కగా ట్యూషన్ కెళ్ళే వాళ్ళం మనము స్కూల్లో మంచి మంచి ఆటలు ఆడుకు కునే వాళ్ళు ఇప్పుడు ఫోన్ లో ఆటలయి
ఆ మనకు చిన్న చిన్న సమన్ తోనే ఆడుకునే వాళ్ళం వీళ్ళ ఇప్పుడు ఫోన్లతో ఆడుకుంటారు ఏంటో
ఆ ఏం చేయాలో ఏమో అండి
ది ఎప్పుడు ఫోనే అండి ఇప్పుడు మా చెల్లి మాకు నాకు ఫోన్ కావాలని ఏడుస్తుంది ఆ వయసులో మనకు అసలు ఫోన్ అన్నా ఉండేటివ మనకి ఇంటర్మీడియట్ వచ్చేంత వరకు
మన నాన్న వాళ్ళు కూడా చిన్న చిన్ని కీ ప్యాడ్లు వాడేవాళ్ళ అండి దాంతోనే మనం అలా అలా చిన్నిగా చూసుకునే వాళ్ళం అది కూడా ఇచ్చేవాళ్ళు కాదండి మనకు ఈ కాలం పిల్లలు ఫోన్ లేయకపోతే అన్నం తినను ఫోని ఇయక్ పోతే చదువుకోను ఎలా మార్చ అనేది వాళ్ళకి నాకు అర్థం కాట్లేదండి ఆహా అంటే ఇంట్లో బాబాయ్ కొడుకులు కూతుర్లు ఉం టారా వాళ్ళ కండి అడిగినవన్నీ కావాలం టారూ
ఫోన్ ఫోన్ చదవరు ఫోన్ కావాలంటారు
ఈ
ఫోన్ చూసి చెడిపోతారండి చూడ్డాని భయం కాదు
అవునువును అది ఒక ప్రాబ్లం అండి చెడిపోతారనే భయం ఉంటుంది
ఇప్పటి నుంచి వాళ్ళు చాలా అన్ని చూసి నేర్చేసుకుంటారు అప్పటికి ఏం చేస్త
అదే కాదండి ఇంటి పక్కన చిన్న పిల్లుడు చిన్న పిల్లడుండి వాడికి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయండి వాడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడండి
న్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ క ఫ్రీ ఫైరా
ఆ నేను చూసి షాక్ అయిపోయాను ఏంటి ఇంత చిన్న పిల్లలు ఫ్రీ ఫైర్ అవునండి
ట్వెల్వ్ ఇయర్స్ కూడా కాదా ట్వల్్ థర్టీన్ ఫోర్టీన్ కూడా కాదు టీనేజ్ కూడా కాదు
అదే కదండి నేను చూసి వామ్ో ఈ కాలం పిల్లల్ని కంట్రోల్ చేయడానికి
మా ఇంటి పక్కన టూ ఇయర్స్ అబ్బాయి నోడు టూ ఇయర్స్ బావు వాడు చూస్తాడు ఫోన్ ఫోన్ ఫోన్ ఫోన్ ఫోన్ అట్లీస్ట్ ఫోన్ కాల్ మాట్లాడడానికి కూడా ఇవ్వడు
తే కదండి
హ్మ్మ్
ఏ ఎట్లా మార్చాలి దీనికోసం ఎవరైనా కఠినంగా కొంచెం ఏమైనా ఆలోచించి వాళ్ళకు వల్ల కోసం ఏమన్న కొత్తగా ఏమైనా కనిపెట్టాలనిపిస్తుందండి వాళ్ళు ఎట్లా డైవర్ట్ చేయ్యాలి ఆ ఏంటి పోనీ ఫోన్ ఇస్తామండి రైమ్ ూడ్డమో ఆ డ్యూలింగ్ఫ ఇంగ్లీష్ మనం ఎలా మాట్లాడాలి ఏంటి అని చిన్న చిన్న వర్డ్స్ నుంచి నేర్పిస్తుది అవి డౌన్లోడ్ చేసిేస్తే అవి ప దోబేస్తున్నారు అండి అవి చూడటం లేదు
అవి ఎక్కడ తీస్తారండి పాపం మనకే కష్టం
హహ ఏంటో అండి అ అర్థంగా అస్సలు ఎం చేయాలి పిల్లల్ని అని
ఏమైనా రైమ్స్ లాగా ఏమైనా ప్రాజెక్ట్స్ లాగా పెయింటింగ్ లాగా అలా చూసి ఏమో అన్ని షార్ట్స్ ఎతు సారంండి షట్ స కానీ మా చెల్ె అప్పుడప్పుడు ఇంట్రెస్ ఇంకా డ్రాయింగ్ చూస్తుంటుంది
ఆ అలా నేర్పించాలండి చిన్న చిన్న బుక్స్ తెచ్చి ఇవ్వడం దాంట్లో డ్రాయింగ్స్ వేయించడం పిల్లలతో
మా చెల్లికల డ్రాయింగ్ వేయడము ఏమైనా అతికిించడము అట్లంతా చాలా ఇంట్రెస్ట్ ఏమైనా చేయాలంటే
ఆ ఫోన్ యూజ్ చేసే టై లో మనం అట్లీస్ట్ దగ్గరలో ఉన్న డాన్స్ స్కూల్ కి అలా అలవాటు చేయాలండి అట్లీస్ట్ వాళ్ళు ఆ ఫోన్ కి డైవర్ట్ అయ్యి డ్యాన్స్ నేర్చుకోవడం సింగింగ్ నేర్చుకోవడం ఇలా అన్నా
అప్పు అప్పుడు డ్యాన్స్ కోసమే ఫోన్ వాడతారు ఆ డ్యాన్ కోసమే ఫోన్ వాడతారు మా చెల్లి డ్యాన్స్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్
లేదండి ఈ ఫ్రీ ఫైర్ లు ఇవంట
ఆ ఫ్రీ ఫైర్లు అంట ఇన్స్టాగ్రామ్ లంట తిక్కతిక్క వీడియోస్ అంట అట్లంతా అడక్ట్ అయిపోకూడదు పిల్లలు ఫస్ట్
అవునండి కష్టమైపోతది ఆ ఇంకేంటండి అయితే ఈ రోజు ఏం వండుకున్నారు సండే కదా
ఇ బైట తట్ట ఇడ్లి తిన్నాం
అవునా అండి ఆ మన ఆంధ్రా లో మాత్రం రవ్వయి డ్లీనే పెడతారం ఈ తట్టా ఇడ్లీ ఎక్కువ తినలేం మనము
తిన్లివు కనీక్కడ తట్ట ఇద్లీ నా
ఆ అండి బియ్య పిండితో చేస్తాం, మనం ఇడ్లీకి అసలు బియ్యపు పిండినే వాడము రవ్వ వాడతాము మనము, మ్ రవ్వ వీళ్ళు ఉద్ది బ్యాళ్ళు బియ్యపు పిండి కలుపు స్తారండి అందుకో అది సాగుతుందన మాదే అది ఎక్కువ తినలేమండి మోకం కొట్టేస్తుంది.
అవునవును నేనుతే ఒక్క నలే లే తిన్నామండి
అది తినలేమండి ఆ దాని మీద పొడి చల్లి నెయ్యి వేస్ సర చూడండి అది ఇంకా బాగుంటుందిండి, తట్ట ఇడ్లికి అది కాంబినేషన్ బాగుంటది
అవునా, ఆ నేను మీరు మొన్న మీరు ఒక రెసిపీ చెప్పారు కదా నాకి, అది నేను ఇన్స్టాగ్రామ్ లో చూశానండి ఉద్దిబ్యాళ్ళు
ఆ
అది బెల్లము నెయ్యి వేసి సేమ్ మీర్ చెప్పింది కూడా వాళ్ళే చేశారు అలానే చేశారు ఆ మనుషులు ఇ స్ట్రెంత్ కూడా ఉంటుంది లావు కూడా అయిపోతారేమోబ్బ అంత మ
అవును మీరైతే ఈరోజు తట్ట ఇడ్లీ తిన్నారా అండి
తట్ ఇడ్లీ వడా
కే
అలానే వస్తూ వస్తూ ఇంకా మార్నింగ్ అయితే ఎప్పుడైతే ఏం ఏంటని వాటర్ మిలన్ తినేసి వచ్చా
అవునా వాటర్ మంచిదండి సమ్మర్ కి బా తినాలది
నేనైతే రోజు తింటున్నా ఊ నాక్ కొబ్బరి బొండం తాగాలంటే భయం అండి ఎందు కంటే ఎక్కడ తీయ్గుంటదో మనం తాగేసిన తర్వాత ఎక్కడ అప్సెట్ అయిపోతాము అని
అవును కొన్ని కొన్ని ఒకరుగా ఉంటాయండి అవి
వగరుగా ఉం తై అసలు తీయగా కూడా ఉండవు కొబ్బరి నీళ్ళు యప్ప
మ్మ్
లెమన్ జ్యూసెస్ కూడా బాగా చ్చేస్త బాగుందా తిన్నానండి
మేము షాపింగ్కి వెళ్తున్నామండి మా ఫ్రెండ్స్ వచ్చారు అవునా అవునండి మేము కాది షాపింగ్ చేస్తున్నాము
ఆ ఎంజాయ్ ఎంజయంజాయ్
ఇంకేముంటదండి రేపు మరి మరి ఆఫీస్కే వారంమంత అక్కడే పని చేయాలి
మేమైతే ఒకప్పుడు మంచిగ ఉగాది ఫెస్టివల్ అంటే ముందే అమ్మ వాల్లు చ్చి షాపింగ్ చేపిచ్చి మనకంత ఊళ్లో ఉన్నప్పుడు అట్లంతా ఉండేది ఇప్పుడు మనం ఎక్కడో ఉంటాము ఊరికే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి అప్పుడైతే అమ్మలతో షాపింగ్ చేసే వాళ్ళం
అవును
మ్మ్ ఇంకెంటయితే
చప్పాలి మీరే ఏమైనా ఇంకా
పెషల్ వండలేదా సండే కదా
నేను ఏమి చేయలేదండి మాకు ఏమీ అంత రావు
అయ్యో మరి ఎలా అండి కష్టం కదా అలా ఉంటే
నేను ఏంటో ఒక మ్యాగీ చేయగలుగుతా లెమన్ రైస్ పులిహోరా
అవును సరేలేండి అయితే వారానికి ఒక రెసిపీ పి షేర్ చేస్తాను మీకు
ఆ చేస్తా చేస్తా చికెన్ మ్యాగి అయితే పక్క ట్రై చేస్తా
ఉమ్ చికెన్ మ్యాగీ ట్రై చెయ్యడి అది చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారు అన్నమాట దాన్ని ఇంకా బయట మ్యాగిని మర్చిపోతారండి అలా ఉంటుంది
తినాలంటే ఎంత ఫార్టీ రుపీస్ ఓన్లీ చీజ్ మ్యాగి ప్లెయిన్ మ్యాగి అయినా కూడా
రూపీస్ అండి ప్లేన్ మ్యాగీ
ఆ నిజంగా ఊరికే మ్యాగీ మాస్ ఆ చాలా కాస్ట్ ఎక్కువండి బయట ఏ తినాలన్నా ఇ చంటివా
అవును
ఆ
ఉహు
ఏమి కొనలేం బయ అసలు
అవును
చాలా పెరిగిపోతుంది పాపం గ్యాస్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నరండి
అవునన్ ఏం ఏం చెయ్యలేం ఇంకా
గ్యాస్ వల్ల పీజీస్ లో ఫుడ్డే పెట్టట్లేదు చాలా వరిష్టగా పెడుతున్నబ్బా ఆ అసలు బంద్ చేసే సారు
ఉ సరే అవునువును సరే అండి ధన్యవాదాలు మీ మీ విషయాలన్నీ షేర్ చేస్ నందుకు థ్యాంక్యూ
ఆ బాయండి ఎంజాయ్ బాయ్ బాయ్ ఎంజాయ్ యూవర్ షాపింగ్
థ్యాంక్ యూ బాయ్
ఆ